బాగున్నామ్ మీరు బాగున్నారా
సర్ మీరు
మేమా పన్జేత్తాం
పనంటే
డైరి ఫామ్ డైరీ
ఆహ్ గేదలు ఉన్నాయా మీకు
ఉన్నై ఒక మూడు ఉన్నాయి
ఆహ్ హ
మీరు
మేమా
ఉహ్
మీ అమ్మ నాన్న ఏం చేస్తారు?
వాళ్లు వ్యవసాయం చెత్తారు
అవునా ఆహ్ అందరు బాగున్నారా
అందరు బాగానే ఉన్నారు బిరు బియలు మంచిగున్నారా అందరు
ఆ బానే ఉన్నారు
ఉహ్ చెప్పు ఇంకా ఏంటి విశేషాలు
హలో
ఆ
ఇన వాడుతలే గట్టిగా మాట్లాడే
అ ఇంకేంటి విశేషాలు
హలో
ఆ
అబ చెప్పాలి నువ్వు మీరు దే
మీ ఏసు పర్లే
చిన్న హాస్టల్ నుంచి వెళ్ళి
రాలే రాలే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి అట అ
ఉవ
ఆ
కార్య యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా
చేసుకున్నాం చేసుకున్నాం
గుడు చెప్తే మంచిగా ఉంటది గదా చెల్లె వాళ్ళకి వాళ్ళకి
తీగ ఇయాల చెప్పాలే
ఆ
చెప్తా
చెప్పు మంచిగా ఉన్నది ఇది
ఉ ఏంటిదన్నాటు దీని గురించి సరే సరే
అంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్ బట్టి మీరు మాట్లాడాలే ఆ మాట్లాడితే పర్వాలేదు రికార్డ్ చేసి వాళ్ళ పెడితే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు మంచిగా ఉంటది అమౌంట్ వస్తది
చెప్తా నేను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది అందరికి చెప్పుతా
ఇంకా తిన్నరా అన్నం
ఇంకా తినలే అక్క ఇప్పుడే నా టైం అయితలేదు
అవునా
ఆ మాలు బయ ఇంటికి పో ఇంటికి వాళ్ళు వచ్చినంక నే తినుడు
ఉహు
ఆ వాళ్ళు ఈ టైంకి వాకింగ్ చేత్తరు వాకింగ్ వాకింగ్ వేర్ ప్పు
ఆ ఆ
వాళ్ళు ఈ టైం కు వాకింగ్కి ఇస్తారు వాకింగ్ంట
ఎవరు
మా వాళ్ళు
అవునా
ఆ
ఆ
మీరు తిన్నారా అన్నం
ఇంకా ఇన్లా
తినలే మీ తాత మంచి కున్నాడా
ఆ
మీ తాత మంచిగా ఉన్నాడ తాతయ
బా ఉన్నారు అందరు బాగానే ఉ
అ సారేగిట్లా
ఆ
ఆ
మీ బాబు మంచిగా ఉన్నాడా
సూపర్ ఉన్నాడు
ఆ ఏం పేరు
సమిద నెహరా
స
ముద్దు ఫేరు మాంగో పెట్టినాం మేము
హా
ముద్దు పేరు మ్యాంగో
ఆహా
మీ బాబు పేరు
మ్యాంగో స్కూల్ కు పోతాడా
స్కూలు బోడు ఇగా పెద్దోడు కాదు ఇప్పుడే వన్ ఇయర్ వన్ ఇయర్ బ స్కూల్ పోద్ తరా ఫోర్ మీకు పెళ్ళి అయిందా మీ కు
ఆ
పెళ్ళైందా మ్యారేజయిందా మీక్
ఆ ఇన్ అయింది
మ్మ్ ఏ ఊరు మీ అత్తయారు
అ ఇప్పుడెందుకులే గాని మాట్ల
ఆ ఆ ఓకే సార సర ఒక ఇంకేంటి డోర్ బాగ నడుతాన్ద మీది
ఎంత వరకు చదువుకున్నారు
ది ఏమ పీ జీ
పీజైపెనదా
మ్మ్
ఊహు చెల్లె
ఫార్మాస్ ఇప్పుడు ఫార్మస్ ఫైన్లియర్ బి ఫార్మ
అ ఫార్మసి బి ఫార్మాసి జేత్తాండ
మ్మ్
మా తమ్ముళ్లు గూడున్నారు ఇద్దరు వాళ్ళకు గూడా చెప్ పాల దేని గురించి మా తమ్ముళ్లకు గుడ చెప్పాల దీని గురించి
యాప్ గురించా చెప్పు మంచిగానే ఉంటది అందరికి జప్తా
అందరు చెప్పాలే అమ్మా తమ్ము వాళ్ళ కొడుకులున్నరు గుడ్డు లడ్డు
ఆ
వాళ్ళకు జెప్పాలే మా ఆ ఇంకా మా మేనత్త బిడ్డలున్నరు, ఒ ముగ్గురు ఆళ్ళకు బొయ్ చెప్పాలే
చెప్పండి మరి మంచిగున్నది ఈ యాప్
ఆ ఇంకా మైలాడ పుల్లకి చెప్పాలే ఆ మా మేనత్తలకి జెప్తా
ఉమ్ ఏవరు మంచిగా అనిపిస్తాందా నీకు ఇది ఓపెన్ చేస్తాంటే చేసినావు మరి టాస్క్లుఇట్లా
ఓపెన్ చేసినా దీని గురించి ఇగ తెలుసు ఉందాం అనుకున్నాది. ఏ టైం లేదు ఇంకొ గంట తర్వాత చూతా చూసి ఏందని వాళ్ళకి నేను చూసినాంకనే తర్వాత వాళ్ళు అడుగుతారు కాదా డౌటు
తను మంచిగా దీని చేయాలే
ఉమ్ అదే అదే మొన్న డబ్బులు ఆచి వచ్చినగా అడుగుతారు వాళ్ళు వచ్చినాంటే నాకు అర్ధ అసలే చెప్పాలిగా
ఆ అట్లా కాదు వాళ్ళని కూడా డౌడ్ చేపి వాళ్ళ
సనం
ఆ రాజులు కంప్లీట్ అయితే మనకు అమౌంట్ వత్తది
ఓకే ఓకే అతే జూతయిగ
హుమ్ సరే
అ
ఆ ఇంకా చెప్పాలి
అ ఇంకా మీ చెల్లె వాళ్ళకి చెప్పపోయేనావా మరి
అసంత తక్కువలో కూడా చెప్పండి
ఇప్పాలే అందరివీ చేప
అ
యాభై తె నాకు ఇంతంది నేను చేసినే రెండు వేలును
ఆ మంచిన ఉన్నది అయి రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు వస్తాన అంటే ఏవలన చెస్
ఆ మీకు ఇప్పస ఏమ వచ్చిన దాన్ని మనం చదివి ఏ మాకుది క
ఇంకే మరి అట్లనే చేయాలగ అట్లా చేయ ఏమన్నా ఒక అర్ధ గంట గంట కేటాయిస్తే అయిపోతాది దీని గురించి ఆ అరి ఎప్పు నువుగా న కూడా ఎప్తా
తెే ఉండ
అ
అ
వేరే వేర దాంట్లో అట్లా లేదు అసలు ఆన్లన్ దాంట్లోలో డబ్బులు పె పట్టాల పోతే అవి రావు ఇం గ ఇట్లా లేవు
అవును ఇట్లు ఉండవు యాప్లు కొన్ని మోసం ఉంటేవు నీ
వాళ్ళ చా చట్లలో పెట్టినా కాని డిజైన్స్ ఒక్కటి రాలే
ఆ
ఇది బలే ఉన్నది మనం ఏం నష్టం లేకుండా
ఆ
బాగుంది చెప్త తీయం వీటి గురించి ఇంకా హలో
హలో హలో అ
ఓ
ఏమంటాను నేరూ మరి చెప్తా ఇక అందరి చెప్తా మా తమ్ములు చెప్తా మా ఫ్రెండ్స్ చెప్తా
అదే ఇే ముంచియా
ప గత ప్రశాంత ఉ
సో ఆ
ఆ సార్ ఆఓకే ఓకే బాయ్